వస్తార
హలో హలో బా హ హలో బాగున్నావా
బాగున్న మీరు బాగున్నారా
ఆ బాగున్నాం ఏం చెత్
ఏం లే ఖాళీ మీరు
ఏముంది ఖాళీ పండుగకి ఎప్పుడొత్తాలి మరి
మండే
ఉహు లేదు మీకు పండుగ
మాకు ఉంది మీకు
మాకు గుడా ఉంది
మేము చాలా మంచిగా చేసు కుంటాం మీరు ఎట్లా చేసుకుంట్రు
మేము కూడా బాగానే చేసుకుంటాం పచ్చడి పచ్చడి చేత్తారా మీరు
ఆ చేత్తం పచ్చడ బచ్చాలు ఇంకా దేవుని దగ్గర పెట్టి తర్వాత మేము తింటాం
ఆ బొబ్బట్లు చేసుకుంట్రా
బొబ్బట్లు చేసుకొము గాని బచ్చాలు చేసుకుంటాం
ఎవరనకా ఎవరికాన్న ఇంటి పక్కన వాళ్ళకీ
ఆ ఏ సాంబరు ఒకవేళ వాళ్ళకి పండగ లేకపోతే ఇత్తాం
ఉహు మేము కూడా బానే చేస్ కుంటాం మేము బొబ్బట్లు చేసుకుంటాం మంచిగా తొమ్మిది రకాలలు ఏసి అవి ఉంటాయి కదా పులుపు చేదు వగరు తీపి అవి తొమ్మిది తీర్లు ఏసి మంచిగా దానికి చెంబుకు కంకణం అంటారు కదా మామిడిఆకు తొని కడుతారు కంకణం తెలుసా ఆ కంకణం మే మంచిగా అందరం కట్టుకొని దేవుని దగ్గర పెట్
మిము కూడా అట్లే ఎసుకుంటాం అ రాగి చెంబుతో రాగి చెంబులా
ఆ
అన్ని చేసి దేవుని దగ్గర పెట్టి అందరం ఏం తిన ముందుకు అయా ఏమి ఆ రోజు డే స్టార్ట్ చేద్దాం అదే
నెక్స్ట్ ఇంకేం పడుగ ఇష్టం నీకు మన దాంట్లో
మ దాంట్లో బతుకమ్మ పండుగ అంటే ఇష్టం
బం నాకు కూడా బతుకమ పడు అంటే ఇష్టం మళ్ళీ బోనాలు కూడా ఇష్టం ఇష్టం బోనాలు ఎంత మంచి జరుగుతు అసలు మనకాడ చైడ వాళ ఫస్ట్ బోన్ ఉంది ఇస్తారు తర్వాత
ఆ న్ని ఏం కులాలు మతాలు లేకుండా అందరు ఈక్వల్ గా వసుకుంటారు
ఆ మంచిగా అన్ని కులాల వాళ్ళు చేసుకుంటూ ఫస్ట్ ఏమో హైదరాబాద్ చేస్తారు ఎందుకు ఫస్ట్ అక్కడ చేస్తారు మరి
తెలవదు నాకు
నాకు కూడాడేది తెలేదు గాని అంటే అ ఆచారం ప్రకారం మరి ఫస్ట్ అక్కడనే దేవుడు అక్కడనే వెలిసిందా లేకపో పోతే అక్కడనే ఫస్ట్ చేయాల నా ఆశడ మా తర్వాత అక్కడ వేసిన తర్వాతనే మన పలెటూర్లలా వేసుకుంటారు కదా ఫస్ట్ ఫస్ట్ అక్కడనే ఇస్తారు కదా బోనం
అక్కన ఎత్తారు
ఆ మీ దగ్గర ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు మరి
మా దగ్గర ఫస్ట్ అందరి ఇంటి దగ్గర బోనాలు చేసి దాని దాన్ని దేవి దగ్గర పెట్టి తర్వాత డప్పు లైన్ వచ్చినప్పుడు ఫస్ట్ డప్పులన వచ్చి మళ్ళా పోతాడు సెకండ్ సారీ వచ్చినప్పుడు అందరు బైక్ వెళ్ళి అందరు ఒక్కసారి దేవుని దగ్గర వెయి
అ
గుడి చుట్టూ తిరిగి అక్కడ దేవునికి నైవేద్యం పెట్టి దేవుని మొక్కుకొని కొసేపు కూర్చొని
మాఊళ్ళ కూడా సేమ్ అట్లనే చేసుకుంటారు మంచిగా మంచిగా పట్టులంగాలు ఆప్స రీ మంచి మంచి డ్రెస్సులు అన్ని మంచి రెడీ అయితారు మంచిగా ఆడపిల్లలందరు బోనం ఎత్తుకొని అందరు ఒసారే బయటికి వెళ్తారు మా దగ్గర కూడా అలు చాలా దూరం ఉంటది మా దగ్గర ఇంటి దగ్గర నించి బయటి అక్కడ దూరం దాకా నడుచు కుంటా పోతా అంటే మంచిగా బాగా ఎంజాయ్ చేస్తాం మేము మంచిగా అనిపిస్తుది బోనాల పండుగ ఇక తర్వాత అయితే ఇక బతుకమ్మ పండుగ ఎప్పుడుతుదాని ఎదుగుతా మేము
న బతుకమ్మ పండుగ వచ్చినప్పుడు ఫస్ట్ రోజు బతు క్కమ్మకి అందరు మంచిగ రెడీ అయితరు అడిగి తద గరికి పోయి అక్కడ బతుకమ్మ ఆడి అదిచరు లేేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యం పేడతరు సిక్స్త్ రోజు బతుక హ్మ్ ఆ సిక్స్త్ డే రోజు ఆడర ఆట
ది అమావాస్య యేసేది తర్వాత గూడ మళ్ళ మా పిల్లలయితే మంచిగ రోజు స్కూల్ వచ్చినంక మళ్ళీ పూలు తెచ్చుకొని బేర్చుకొని మళ్ళీ పెద్ద బతుకమ్మ వచ్చేదాక ఆడ రోజుకొక్క నైవేద్యం ఫస్ట్ రోజు ముద్ద సెకండ్ రోజు జెమోన రొట్టే మూడో రోజు ముద్ద అని నాలుగో రోజు నాన బియ్యము ఐదో రోజు ట్లు ఆరో రోజు వారం ఏడో రోజు వెన్న ముద్ద అంటరు
ఎనిమిదవ రోజు
పప్పు చక్కెర అట్ల తీసుకొని పోతరు మంచిగ అసలు సూత్తాంటనే గడిచిపోతాయి ఆ తొమ్మిది రోజులు పెద్ద బతుకమ్మ వత్తది మన్ చిగ డ్రెస్సులు అన్ని మంచిగ స్టిచ్చింగ్ జేసుకునే ఎట్ల గ ట్టుకోవాలి ఎట్ల హాఫ్ సారీన సారీన ఏం జుంకాలు దాన్ లేమేమి గొనుక్కోవాలి
ఫుల్లు షాపింగ్ జేశి ఆ రోజు మంచిగ అక్కడికి బొయ్యి చుట్టూ తిరుగుకుంట బతుకమ్మ ఆడుతాంటే
మంచిగ అనిపిత్తదిగ అసలు అమ్మన ఆడపిల్లలకిగదే గద పెద్ద పండగ
మ్ మళ్ళ తెలంగాణలో పెద్ద పండగ గూడ బతుకమ్మనే
ఉమ్ ఫస్ట్ దాన్ని ఏమంటారు ఎంగిలి పూల బతుకమ్మంటరు గదా ఇంగ పనించి సర్దుల బతుకమ్మ దాక మంచిగ అనిపిత్తది నైన్ డేస్ అందరు అమ్మ వాల్లింటికి రావడం అత గారింటి కాంచి
మీ దగ్గర దుర్గ మాతను పెడతారా
ఆ పెడతారు
హ్మ్ మా దగ్గర గూడ పెడతరు అది దసరా రోజు దసరా తెల్లారి నిమజ్ జనం జెత్తారు ద దుర్గామాతని ఇక్కడ అంత ఊరంతా తిప్పి గ్రాండ్ గా సెలబ్రేట్ జేత్తారిక్కడ
ఉమ్
దసరా ఎట్ల ఉమ్ దసరా రోజు మద దగ్గర గుడ రావణసుని గాల్సి మళ్ళ అన్నీ కాయని కట్ చేసి దేవుని పూజించిన తర్వాత పాలపిట్టని చూడ చడానికి పోతారు జమ్మి చెట్టును పూజించ తరు మీ దగ్గర
మా దగ్గర ఆనక్కాయ్ అ గాని మేక ఉంటది కదా మేక యాట అంటారు దాని నర్కరు దా రోజు కత్తితోని అసలు ఘోరం అనిపిత్తది దాన్ని నరికినంక దాని రక్తాన్ని అందరు బొట్టు లెక్క బెట్టుకుంటారు ఆయుధ ఆయుధ పూజ ఆ గొడవ పడతారు క కనం గట్టుకుంటని గొడవ పడతరు ఆయుధ పూజ జేయ్యల్లని చేస్తరు
ఆ
ఉమ్ కానీ మంచిగానిపిత్తది గాని దసరా రోజే ఈ దీని వల్ల కొంచెం భయం భయం అవుతుంది ఏమి గోడ వంటే బ బయట ప్రజలు అందరుూ ఊరోల్లు మొత్తం వస్తారు కదా అక్కడికి ఎవ్వరెట్లుంటరో తెలివది దానికోసం గొడవ పడతారు ఒకసారి గొడవ అయిత ఒక్కొక్కసారి కాదు కాది కామన్ గాని ఇ ఆ రోజు ఒక్క రోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలనిపిస్తుంది
ఆ
మీ దగ్గరని ఎందుకు మరి ఆనకాయ ఆనకాయన
ఏ మ తెలి విదు వెనుక వెకటి నుంచి ఇట్లనే
హా మా మా దగ్గర మేక అనకే కాదు మా దగ్గర
ఆా
ఇంకా సంక్రాంతి కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు మా దగ్గర
ఉ మా దగ్గర కూడా మంచించి సెలిబ్రేట్ త్రీ డేస్ ఎంజాయ ఇ
ఆ మంచిగా కొత్త బట్టలు తెచ్చు కని మా అబ్బాయిలేమో పంచ పంచలు కట్టుకొని అమ్మాయిలుమో ఆఫ్సారీ తీసుకొని మంచిగా భోగి మంటలే భోగి మంటలు కాల్సి
మా దగ్గర కూడా ఫస్ట్ రోజు బోగి మంటలి ఎత్తారు తర్వాత తెల్లారి సంక్రాంతి రోజు అదే మటన్ ఇట్లా తెచ్చుకుంట్రు మటన్ ఇంటి దగ్గర మటన్ తెచ్చుకొని ఎంజాయ్ చేస్తారు దని తర్వాతి రోజు మా ఊర్లో మళ న స్వామిని పూజిస్తారు
ఆ
మా గ్రాండ్ అ జరుగుతుది మా ఊర్లా
ఆహా మా ఊర్లో కూడా మా ఊర్లో కూడా బాగానే జరుగుతుది మంచిగా మా దగ్గర టెంపు లు దూరం కొంచెం దూరం ఉంటది అందరు అక్కడవి బోనాలు చేస్తారు కొంతమంది ఇంటి దగ్గర వేసుకుంటారు కొంతమంది దేని దగ్గర వేసుకుంటారు
ఆహా
దగ్గరనే వండుకుంటది అన్నట్టు
హ అందర ఒక కడికే పోతారా వకే హ పట్నాాల ఇర్తార
ఆ ఇస్తారు పట్టనాలు ఇస్తారు తీసం జగుతుది మంచిగా అందరు చుట్టాలు అందరు వస్తారు ఎవరి ఇంటికి వాళ్ళు విలుచుకుంటారు చుట్టాలని ఆ ప ఉయి కూడా
ఇక్కడ కూడా బ ఇక్కడ కూడా బానే జరుగుతుది మా దగ్గర కూడా
ఆ రెండు రెండు రోజుల కంటే బోగి సంక్రాంతి కంటే కనుమ రోజు మా దగ్గర బాగా ఇంకా జరుగుతుంది
పా
హలో
ఆ చెప్
చెప్పండి ఇంక ఎ పండుగ అంటే ఇష్టం
నాకు ఇంకా రాఖీ పండుగ అంటే ఇష్టం
ఊ
పొద్దున్నెల లేసి స్నానం చేసి మా తమ్ముడికి మా నాన్నకి రాఖీ గట్టి మా అత్తయ్య వాళ్ళు వచ్చి కూడా కడతరు మీరు
మా మేము కూడా అంతే
ఫోన్ ఏడి
బాగా అనిపితది రాఖీ కూడా
ఉ
ఎక్కడున్నా కూడా మంచిగా రాఖి పండకి అందరు ఇంటికి వస్తారు కదా
పోఓ మీకు ఏ స్వీట్ అంటే ఇష్టం రాఖీ రోజు
ఆ
మీ అన్నయ్య వాళ్ళకి ఏ స్వీట్ ఎక్కువ తీసుకోతారు
మా అన్నయ్య వాళ్ళకి ఎక్కువ మైసూర్ పాక్ తీసుకపోతం
ఆహా
అది ఎక్కువ ఇష్టపడతారు వాళ్ళు అందుకే అది చేస్న
ఉ నేను లడ్డు లడ్డూ మా తమ్మునికి చాలా ఇష్టం మ